హలో
ఆ సిస్టర్ చెప్పండి సిస్టర్ బావున్నారా!
ఊ బావున్నాం. సిస్టర్ మీరు బావున్నారా!
ఆ బావున్నాను సిస్టర్ ఏం జేస్తున్నారు.
ఏం చెయలేదు సిస్టర్ ఇందాకే తిని కూర్చున్నాం.
ఊ ఏం సిస్టర్ డల్ గా మాట్లాడుతున్నారు.
జ్వరం వోస్తంది సిస్టర్
అయ్యో అవునా! ఎప్పటి నుండి సిస్టర్
ఒక ఫైవ్ డేస్ అవుతాంది.
అవును అందుకే వాయిస్ కొంచెం చిన్నగా ఉంది. అందుకు డౌట్ వోచ్చి అడిగా సిస్టర్
ఉ జ్వరం ఒస్తాంధీ.
అందుకే చిన్నగ మాట్లాడుతుంటే నాకే వినపడలే కొన్ని కొన్నిసార్లు.
అంటే వాతావరణం మారింది కదా
అవును అందరికిీ అంత ఇష్టారు క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి హెడ్ ఎక్ ఫీవరు చాలా మంది కోల్డ్ కాఫ్ చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు మరి హాస్పిటల్ కి ఏం పోలేదా సిస్టర్
ఆమ్
హాస్పిటల్ కి ఏం పోలేదా
ఆ వెళ్లాను ఒక సూదు పొడుచినారు నిన్న
ఇంజెక్షన్ ఇపించుకున్నారా
ఆ ఇంజక్షన్ నేప్పించుకున్నా
ఉహుమ్ ట్యాబ్లెట్స్ అందుకి ఇచ్చారా
ట్యాబ్లెట్స్ వాడుతున్నాం
మరి తగ్గిందా అలాగే ఉందా ఇప్పుడు కూడా
కొంచెం బాగానే ఉంది సిస్టర్
పర్లేదు కదా ఇప్పుడైతే
ఏం తిన్నారు
మాకి మెస్లో ఏం పెట్టారంటే ఆ అదేందో ఉళ్లగడ్డ కర్రి సాంబారు పెరుగు మీక్ సిస్టర్
సేమ్ మాక్కవ పెట్టాల రోజు మహాస్
మీకు అవే పెట్టారా బాగుందా సిస్టర్ టేస్ట్ మరి
ఏమో సిస్టర్ నాకేం నచ్చలే మా ఊ మా రూమ్ అక్క ఒక అక్క ఇంటికి వెళ్ళిందా
ఓకే
అదే సంగం దిద్దులని తెచ్చింది ఏదో స్వీట్ ఐటమ్
ఓకే
అది తిన్నాను ఇంకా ఎందుకో తినాలి అనిపిలే ఫుడ్
అవునా
వచ్చేసా
ఏమన్నా హెల్త్ బాలేక అట్లా తినాలని పిలేదు ఏమోలె ఆనేసి
ఆ నూరంతా ఎట్లా గొంతు నొప్పిస్తుంది అది కూడా ఆ నూట్లో ఏమో బాలేదు
ట్యాబ్లెట్ వేసుకోవాల్సింది మరి వేసుకున్నారా ఇప్పుడు తిన్న తర్వాత
ఉన్నాను ఇందాక కొంచంచం సగాను బాదం చేసిందాకా
ఆహా
ఇంకా అందుకే ఏం ఇంకా టాబ్లెట్ కస్తే బాగా వేసుకుందాం అని పనుకునే ముందరా
ఉహుమ్
హుమ్
అంత తెల్సిపోయింది జాగ్రత్తగా ఉండండి అంటే హాట్ వాటర్ అందుకు తాగుతా టాబ్లెట్ తీసుకుంటా మంచిగా హాట్ వాటర్ ఎందుకు తాగుతా ట్యాబ్లెట్స్ మంచిగా వేసుకుంటా ట్యాన్
కాని మా హాస్టల్లో ఏం చిక్కావు
అవునా పిజి హాస్టల్ లలో హాట్ వాటర్ పెడతారే పెట్రా
పెట్టడం లే మధ్య
ఎందుకు సిస్టర్ అట్లా
నేను ఒక స్వీట్ ఐటమ్ చెప్తాను చూడండి అది ఏమన్న ఎప్పుడన్న విన్నార మీ పేరు
ఆ చెప్పండి సిస్టర్ ఏదో
అది
ఆ ఓకే ఎట్లుంటది సిస్టర్ నేను కూడా ఫస్ట్ టైమ్ ఇంటన్న
ఆ నేను ఫస్ట్ టైమ్ విన్టున్న మా రూమ్ అక్క తీసుకొచ్చింది ఈ రోజు చెప్తానే ఎట్లాచెయ్యాలో చేయలి ఒకసారి ట్రై చేయండి
ఆ చెప్పండి సిస్టర్
ఫస్ట్ చపాతి పిండిలాగా చేసుకోవాలి చపాతిని ఎట్లా వేయించతామో అట్లా ఏంచాలి దాన్ని
ఓకే ఏంచి అంటే పిండి అదేనా గోధుమ పిండేనా
ఆ గోధుమ్ పిండే సేమ్
ఆ అంతే చపాతికి ఎట్లా చేసుకుంటామో అట్లే చేసుకోవాలా సేమ్ మ్మ్
ఇంకెట్ట దాన్ని ఆయిల్ అంటే మీన్ బెల్లంపాక్ అంటారు చూడు
ఆ ఓకే
ఆ కప్పులోకి వేసేసేయాలి
ఏంటి చపాతీలో అంటే ముక్కలు ముక్కలుగా కొయ్యాలా అవి దాంట్లోని
పాతిలు ఎలా ఉంటాయి చిన్న చిన్నగా
ఆ
అలానే ఆ బెల్లం పాకలోకి వేసేసేయాలి
మ్మ్ హ్మ్
ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి నెయ్యిలోకి పెట్టాలి
నెయ్యిలో వెట్టాల మళ్ళా
ఆ టెన్ మినిట్స్ ఆగిన తర్వాత టే బాగుంటుందంట సిస్టర్
అవునా బావుందా సిస్టర్ మరి
దుకు ఎక్కువ అనిపిచ్చింది
ఆహా తిన్నారా టేస్ట్ బావుందా
నాన్న బానే ఉంది ఆ అది నెయ్యి కాటి చేతికి అంతా కారిపోతుంది సిస్టర్
ఆహా
త్తగ ఉంది
ఓకే అంటే ఎక్కువ స్వీట్ ఉందా
ఆ ఎక్కువ స్వీట్ ఉంది
ఉ హ్మ్
నేనైతే ఆ పేరు ఎప్పుడు విన్లే అది ఎప్పుడు చూడ్ను కూడ చూడ్ల
నేను కూడా ఎప్పుడు వినలేదు సిస్టర్ ఇప్పుడు మీరు చెప్తాంటే నేను వింటన్న
సేమ్ చపాతి లాగే ఉంది కొంచెం స్వీట్ ఉంది అంతే
అంతేనా అంతే లే ఇంక పాకంలో వేసినారు కదా
పాకము నెయ్యి రెండు యూజ్ చేసినారు కాబట్టి మెత్తగనపడుస్తుంది
మ్మ్ అంతే ఉంటది ఇంకా పాకంలో వేస్తే ఏదైనా స్వీట్ వస్తది
సరేనా సిస్టర్స్
ఆ ట్రై చేస్తా సిస్టర్ ట్రై చేసి తెస్తలెండి మీకు కూడా
హలో
ట్రై చేస్తా సిస్టర్
మ్మ్ అంతే మరి
అంతేలే ట్రై చేస్తాను ట్రై చేస్తాలే సిస్టర్ మీకోసం సాంబారు
ఏ చేయడానికి వస్తుందా అని అడుగుతున్నా
నాకేం రాదు సిస్టర్ మీరు చెప్పండి ఒకసారి ట్రై జేస్తా
నాకి కొంచెం కొంచెం వచ్చు ఒకసారి ట్రై
అదె ఆ కొంచెం కొంచెమే చెప్పండి సిస్టర్
అదే ఫస్ట్ బ్యాల్ ఉంటయి గదా శనగ బ్యాళ్ళు, అలసందల అది అలసందల ళ్ళు ఉలవలు, కందులు ఫస్ట్ అవి ఉడకబెట్టుకోవాలి
అవన్నీ ఏం చేయాలి సిస్టర్
ఉడకబెట్టాలండి ఆ అంటే టేస్ట్ బావుంటుంది కొంతమంది ఫస్ట్ టమోటాలు మిక్సీ కేసేస్తారు అలా కాకుండా ఇలా బ్యాడ్లు వేసే టేస్ట్ బావుంటుంది
ఏం బ్యాడ్లు సిస్టర్
మనం ఏ బ్యాడ్లయినా వేసుకోవచ్చు
అంటే మీరే బ్యాడ్లు యూస్ చేస్తరు
మ్ శనగ బ్యాడ్లు, కందులు ఉపయోగిస్తాం
ఓకే
ఉమ్ అది ఉపయోగించుకుంటే బావుంటుంది
ఆ బాగ ఎక్స్పీరియన్స్ అనుకుంట సిస్టర్ మీరు మంచిగ చేసేలా ఉన్నారు
ప్రతి పండక్కి చేస్తుంది
అవునా మీర్ ఫుల్ ప్రాసెస్ చెప్పండి సిస్టర్ కొంచెం జెప్పి కొంచెం జెప్తే ఎట్లా
చెప్తున్నా ఫస్ట్ ఉడక పెట్టుకుంటాం కదా అ వాటర్ ఉంటుంది చూడు
ఉమ్
ఆ వాటర్ పక్కన పెట్టేసుకోవాలి
ఓకే
ఆ బ్యాడ్న్నీ మనం కొంచెమన్న తీసుకోవచ్చు లేదంటే మొత్తంమన్న తీసుకోవచ్చు
ఆ
దాన్ని పె పప్పు తో మే పాలి
ఉమ్ హ్
అంటే మిక్సీ లాగా నీట్గా జేసుకోవాలి
ఓకే పేస్ట్ లాగా చేసుకోవాలి కొంచెం
చింత పండు వేయాలి
ఓకే
చింత పండు ఆ తరువాత గింజలన్నీ వేసేసెయాలి
ఓకే అండి తురువాత పెట్టలా పోపూ
ఆ
పోపు బెట్టాల
ఆ
ఆ
ప్పు, కారం, పసుపు, ధనియాల పొడి
ఉహు
ఉంటే కరివేపాకు కొమ్మలు ఉంటద్ చూడు
ఆ అవున్లే సిస్టర్
అది వేస్టప్పుడు టేస్ట్ బాగుంటుంది
ఎ ఏంది సిస్టర్ మల్లి చెప్పండి
రేపాకులండి కొమ్ములు ఉంటాయి గదా
ఓకె ఓకె ఆ
వేేస్తేనే పర్లేదు కరివేపాక వేసినా పర్లేదు కానీ ఈ కొమ్ములు వేస్తేనే టేస్ట్ బాగాస్తుంది
ఎందుకు సిస్టర్ అట్ల కొమ్ముల ద్వారా టెస్ట్ వస్తది ఆహా
ఊ
అయితే ట్రై చేస్తావు సిస్టర్ ఆ ఇంకా ఏమీ ఎట్లా చెయాలి సిస్టర్ అంతేనా
చేసుకున్న తర్వాత కాసేపు అట్లే నాలుగైదు పొంగులు వచ్చిందకు అట్లే పెట్టాలి
ఉహు
వచ్చిన తర్వాత కొంచెం దాంట్లోకి రసం పౌడర్ ఉంటుంది కదా
అచ్చ
ఇది వేయాలి ఏమన్నా క్యారెట్స్ అలా ఉంటాయి కదా ముగి
అవి ముందు బాయిల్డ్ చేసుకోవాలి కదా సిస్టర్
ఆ ట్టుకోవాలి లాస్ట్ లో ఉడకపెట్టుకోవాలండి
అందులో ఏమేం ఏస్తారు సిస్టర్ మీరు అందులో
మేము ట టమోటాలు ఆనియన్లు ముల్లంగి మున కాయలు క్యారెట్లు వేస్తాం బెండకాయలు అంటే బెండకాయలు చుకుకాయలుంటే చుట్టు చిక్కుడుకాయలు వేస్తాం టేస్ట్ బాగాస్తుంది
ఉ
ఊ
అంతేలెండి సిస్టర్ ఇగ
మీరు ట్రై చెయ్యడి బాగుంటుంది ప్రతి పండకి మా అమ్మ చేస్తుంది ఏంటో మాకి
ఆ ఓకే మీరు కూడ ట్రై చేసారా సిస్టర్ చాలా థ్యాంక్స్
ఊ
చేస్తా సిస్టర్ మీరు చెప్నరు కదా చేస్తా ఇప్పటి నుండి
ఇంకేం సిస్టర్
ఉ చెప్పాలా సిస్టర్ మీరు అన్ని వంటలన్నీ మంచిగా నేర్చుకున్నారు బాగా
ఆ నేర్చుకోవాల కదా మనము
ఇకా అంటే అన్ని చేస్తారా సిస్టర్ మీరు అన్ని ఫుడ్ ఐటెమ్
అంటే ఆ కొంచెం కొంచెం చేస్తే అన్ని అయితే రాదు ఈ మధ్య కొత్తగా నేర్చుకుంటున్నా ఆ అవునండి
అంతలే టీచర్ నేర్చుకోండి మంచిగా నేర్చుకోవడం వల్ల మంచిదేగా నేను చేస్తా సిస్టర్ పర్లేదు అప్పుడప్పుడు కొన్ని కొన్ని చేస్తా ఉంటా
ఏమేం చేస్తారు మీరు
చేస్తా సిస్టర్ అన్ని చేస్తాను
అన్నంటె
ఇం ఏంగాలా పప్పు రసమోష్ అన్నీ చేేస్తా చికెన్
ఆహా
చికెన్ పకోడి
మీ సైడు కారం పొడి చేస్తారు చూడు కాకరకాయతో
ఊ చేస్
అది ఓ సార్ ఎలా చేస్తారు చెప్తారా
కారంపొడి అంటే మరి ఎప్పుడు ట్రై చెయ్యలే సిస్టర్ నేను ఏమి చూడలేదు
అంటే కాకరకాయ కరవేపకతో చేస్తారు కదా అవే అండి
ఆ కొందరు చేస్తారు అది ఉ నాకు క్లారిటీ లేదు చూసారి ఎవరితోన్నా నేర్పించుకొని మరి చేయాలి సిస్టర్ మంచిగా బాగుంటది సిస్టర్ అది కూడా
అదే నేర్చుకుదామని అడుగుతున్నా నేను
నేర్చుకోవాలా సిస్టర్ నేను నేర్చుకుని ఒకసారి ట్రై చేయ అన్ని ట్రై జేసినా కాని అది ట్రై జేయాల ట్రై జేస్తాను
ఊమ్ అది ట్రై చేసి నాకు చెప్తారా నేను నేర్చుకుంటాను నాకదెందుకో ఇష్టం సిస్టర్ తినాలని కానీ నాకు రాదు ఎలా చేసుకోవాలో
నేను ట్రై జేసి మీకు చెప్తాలెండి సిస్టర్ నేను తెల్స్ కొని వేరే వాళ్ళనడిగి కొబ్బరి
కొబ్బరితో చేస్తారు కదా కారంపొడి అదన్నా
క్యారం బొడంటే ఇప్పుడు కొబ్బర పచ్చిమిర్చి పప్పులు అట్లేసి చేస్తారు మా సైడు కొందరు
పచ్చిమిర్చి కొబ్బిర ఏందండి అట్ల జెప్ తున్నారు ఎప్పుడు విన్
మరి మీ సైడ్ ఎట్ల జేస్తారు సిస్టర్ చెప్పండి
బ్బరి కారంపొడి ఉప్పు తెల్లవాయలు ఇవేస్తరంతే
ఆ అదీ ఏంది అది చపాతీ లేకి అట్ల గదా ఎర్రగారం అని అంట్రర్ గా
మేమ్మాదే చేస్తామండి దేంట్లోకైనా
మేమది ఎర్రకారమంటం అందుకు నేను అట్లనుకుంటి కొబ్బరి పచ్చడంటే మా సైడ్ ఇట్ల జేస్తరు తెలుసా పచ్చిమిర్చి పప్పులు మామూలు పొట్నాల్ పప్పులుంటాయి గ
అవునవునులే
గవి ప కొబ్బరంటే పచ్చి కొబ్బరితో జేస్తం పచ్చడి ఆనియన్సు అవన్నీ మంచి బలుంటయి సిస్టర్ అవి నెయ్యి ఏసుకొని వేడి వేడి అన్నాం లే కి లేకుంటే పులగన్నం లేకయినా ఎక్సలెంటుగుంటది తెలుసా రైస్ అది
అబ్బో ఆ పిక్ ఊరగాయా
ఊరగాయలు తింటాడా మీరు ఊరగాయలు గూడా
తింటాం సిస్టర్ హాస్టల్ లో ఫుడ్ సరింగుండదు కదా దాంతోనే బ
అంతే ఇంగ ఊరుగాయళ్తోనే మనం బత్కాల తప్పదు సిస్టర్
అంతే మరి అంద్కే తింటామండి
ఊమ్ తినాల సిస్టర్ తప్పదు అంతే గదా
ఊమ్ అంతే మరి
సరే సిస్టర్ ఇంకేం మరి
ఏం లేద్ లెండి
ఊ సరే సిస్టర్ మరుంటా ఓకే